ఆ ఏడి ఏస
ఇలేదాంన్ని కాదు మా ఇంట్లో చిన్న బాబున్నది ఆ ఆడిస్తున్నా
అ
ఏజస్తా
ఇ లేమ
ఆ
ఈవనింగ్ టైం పయింగ్ంద అంటన్నా
అర్థం కాల లేదండి
ఈవినింగ్ టైము ప్లేయింగ్గా అంటున్నా
హ ఈవనింగ్ టైంక్ లేట్ ఆయి
ఉ
ఈవినింగ్ అయితే రే ఒక్క ప లేతాయమన్నమాట వాడికిక్కళ్ళు ఉండాలా వాన్ని ఆడిపియాలా వాన్ని నవ్విపియాలా లేదంటే ఇట్లా వాన్ని ఒకలు ఎత్కొని తిరగాల బాగ ఏడుస్తాడు
మన ఏడుస్తాడా లేకపోతే ఎక్కడ ఎ ఎక్కడ ఉంచిన ఉంటాడా
మార్నింగ్ అంత నేను ఎక్కడేస్తే అక్కడ ఉంటడు ఈవినింగ్ అయితే వాళ్ళ తాతయ్య వస్తడు అన్నమాట మార్నింగ్ అంతా ఎవ్వర్ రి దగ్గర అంత సతాయించడు ఈవినింగ్ వాళ్ళ తాతయ్య రాంగనే ఏం చేస్తడంటే ఇంకా వాళ్ళ తాతయ్య ఆ ఫాస్ట్ ఏడవంగనే అందరినీ ఇక ఎత్తుకో అది చెయి ఇది చెయి ఆడిపియీ వాళ్ళ తాత ఎత్టుకోవడం ఆడిపియడం ఇది బాగా చేస్తరు కదా అది బాగా అలవాటు చేసిండు అ అలుగుతడు అగో అలిగిండు నాకేలి ముఖం తిప్పడంట తిప్పుకుంటున్నడు
బాగ గారాబం చేసినట్టున్నారు
ఆ మ డాడీ ఉంటే వాడికి ఇక బాగా గారాబం ఆ డాడీ సపోర్ట్ ఇగ ఆయన సపోర్ట్ చూసుకొని ఒకటే ఇదయితా ఉంటడు
ఉహు ఓకే
అగో ఊ అంటా మనం ఏమన్నా చెప్పినమనుకోండి దానికి తగ్గట్టు ట్టుగా మూమెంట్ ఇస్తడన్నమాట ఊ ఆ అనుకుంటా
రెస్పాండ్ అయితున్నడు
ఆ రెస్పా రెస్పాండ్ బాగా రెస్పాండ్ అవుతడు అన్నిటికీ అయినకి నవ్వొస్తే ఇప్పుడిప్పుడే జోక్స్ అర్థం అవుతయి అన్నీ అర్ధం అవుతయి మా సార్కి
అదే యాక్టివ్గా ఉంటాడు బాగా
ఫుల్ ఆక్టివ్ మావోడు
అలానే ఉండాలి కొందరు కొందరు కిడ్స్ కొందరు పిల్లలు లేజీ లేజీ ఉంటరు పేరెంట్స్ అంత ఏం వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేయకుండా బెస్ట్ అట్లనే చేస్తరు కొంతమంది దాని వల్ల వాళ్ళు చాలా లేజీగా మూడీగా వాళ్ళ బాండింగ్ అనేది వాళ్ళ తెలీదు సరిగ్గా
ఉ అవునండి మావోడు అట్ల కాదండి అందరితోటి అల్లరి చేస్తడు ఆడతడు నవ్వుతడు ఆ ఆ ఏంటిది మనం ఏమన్నా వాళ్ళకి వాడి వాడిని తిట్టినట్టు అనిపిస్తే అలుగు తడు వాడు ముచ్చట చెప్తడు ఇలా అన్నీ చేస్తా ఉంటడు ఆ అలుగుతడు సార్ ఎవరైనా గట్టిగా అరిచిన్రు అనుకోండి ఏడుస్తడు ఆ ఏడుస్తడు వాడికి కోపం అనేది కూడా అర్ధం అయిపోతుంది తిప్పి తిప్పి కొడితే కరెక్ట్గా ఫోర్ మంత్స్ కూడా కంప్లీట్ కాలేగాని
ఇప్పుడే వాళ్ళకింకా స్టేజ్ కదా ఏంటి అనేది తెలుస్తా ఉంటది ఇక వాళ్ళ ముందు మనం ఏం చేసినా వాళ్ళు రె స్పాండ్ అయితా ఉంటరు
ఆ మళ్ళీ మనం ఇప్పుడు చిట్కలు వేసినా లేకపోతే ఏమన్న సౌండ్స్ చేసిన నోటు తోటి అవి వెయ్యడానికి చేయడానికి ట్రై చేస్తా ఉంట ఉంటాడు అళ్ళ తాత ఇలా చిటికెలు వేసుకుంటా ఆడిపిస్తా ఉంటాడు అనమాట వాడు కూడా చిటికేయడానికి టూ ఫింగర్స్ దగ్గర చేసి ఇట్లా అని చూపిస్తా ఉంటాడు భలే అనిపిస్తది మాకైతే
అనిపిస్తది అన్నమాట
ఆ
తాత కూచి
ఆ తాత కూచి
ఉ మీ అంటే వాళ్ళ మీ బాబు మీ వాళ్ళ డాడీ కూచా మమ్మీ కూచ ఇగ మీ ఇద్దరిలో
ఏమే ఇంకా అదయితే తెలియదులే ని ప్రెజెంట్ అయితే తాత కూచి కూచి అల్వ అంటే నన్ను చూసి బాగా నవ్వుతాడు అంటే నేను ఎక్కడున్నా నేను ఏం చేస్తున్నా నాకెలే చూస్తా ఉంటాడు చేస్తా ఉంటాడు లేని వాళ్ళ డాడీ అక్కడ ఇక్కడ ఉండడు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ జాబ్ లొకేషన్ వేరే మీమేమో మా మమ్మీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నాం సో వాళ్ళ డాడీకి ఇంకా అంత ఇది కాలేదు వాడికి బాండింగ్ క్రియేట్ అవ్వలేదు బట్ వాళ్ళ డాడీ రాకపోతే అలుగుతాడు వాళ్ళ డాడీకి వెళ్ళి కోపంగా చూస్తాడు వీకెండ్ రాంగనే వాళ్ళు ఆ వీకెండ్ రాంగ్నే వాళ్ళ డాడీకి వెళ్ళి కోపంగా చూడడం వాళ్ళ డాడీ ఎందుకు రాలేదు డాడీ తోటి బతిమిలాడించుకుంటాడు
ఉ
వాళ్ల డాడీ బతిమిలాడాల నానా నెక్స్ట్ వీక్ వస్తా నానా ఈ ఒక్క వీకే వదిలే నన్ను అనేసేసి
ఇప్పుడే బతలాడించుకుంటున్నాడా
ఆ ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూస్తే వేరే లెవెల్ వాళ్ వాళ్ళ అమ్మమ్మని చూస్తే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తది ఎవరిని చూసినా నవ్వు రాదు ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూస్తే మరి వాళ్ళ అమ్మమ్మ ఏ మ్యాజిక్ చేసిందో తెలియదులేండి కాని వాళ్ళ అమ్మమ్మని చూడడానికి కిచ కిచ నవ్వుతూనే ఉంటాడు ఇంకా ఆ అమ్మమా అమ్మమే అలా అమ్మమ్మ ఏం ఏం చెప్పిద్దో ఏమో తెలిదు నవ్వొచ్చేస్తుంది ఆయనకి మల్ల మేము అది చెప్పితే నవ్వు రాదు మీము అట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ బాడీ మీద ఎట్లా చెక్కలు వెళ్ళాగులు అలాంటివి చేసిన నవ్వు రాదు అదే మా మమ్మీ చేసింది అనుకోండి అబ అసలు ఏమన్నా నవ్వుతాడ
ఆ ఇంకా బాగుంది ఇంకా అంతే
ఉ
ఎవరైనా అంతే చాలా వరకు అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్లు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు కదా వస్తారని చెప్పేసి చాలా ప్రేమగా చూసుకుంటారు నాన్నమ్మ వాళ్ళకంటే కూడా
ఆ అవునండి
మనకి వాళ్ళు
దగ్గు సౌండ్
దానికి వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోతారు
ఆ కానీ మా వాడు అందరి అంటే ఆ ఏ గుప్పలు అని కావాలి అని బాగా ఫన్నీ అనిపిస్తుంది వీటితోటి టైం మాకైతే టైమే అర్ధం కాదు డే ఎట్లా స్టార్ట్ అవుతుంది డే ఎట్లా ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లే మార్నింగ్ లేస్తే వడి నవ్వులు వడి ఆటలతోటే సరిపోతుంది
అంతే ఇంకా పిల్లలు ఉంటే అసలు టైం తెలిదు మనకు అసలు డేస్ గడిచిపోతా ఉంటాయి
అ ఇంకా వీడికి మా ఇంటి నిండా ఫ్యాన్సే అనమాట మా మమ్మీ వాళ్ళ సిస్టర్ గాని మా అన్నయ్య వీళ్ళందరుూ పెద్ద ఫన్ అ విడికి విడి స్మైల కి బద అ చూస్తా ఉంటడు వాళ్ళ అమ్మమ్మ ఒకవేళ ఒక వన్ అవర్ దాకా కనిపించకపోయింది అనుకోండి మళ్ళీ వన్ అవర్ తర్వాత వస్త వస్తాది కదా రాగానే ఫస్ట్ చూసి నవ్వుతాడు వాళ్ళ అమ్మమ్మ కూడా నవ్వాలా నవకా పోతే వాడింగ్ కలుగుతాడు మొఖం మొత్తం కిందికి డి ఇలా ఎక్కువని చూస్త ఉంటాడు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి నానా ఏ అన్నా నా అనుకుంట నవ్వుకుంటే మాట్లాడేదాక అట్నే చూస్తా ఉంట
ఇకా అత నాకు అర్ధమయిపోతుంది కదా ఏంటిదని
ఆ బాగా అర్థం అవుతా ఉంటది
ఇన్నలా అంట అ మీ బాబుకు అంటే ఫోటో షూట్స్ సేవస్తస్తా ఉన్నారా మంత్లీ ఇకా
డు ఇప్పటి వరక అయితే ఫోర్త్ మంత్ వరకు ఎట్లాంటి గొడవ చేయాలి నెక్స్ట్ మంత్ నుంచి ఎన్ని గొడవలు చేస్తాడు చూడాలి బీకేస్తాడు
ఇంకా కూర్చునేటప్పుడు ఇంకా టాస్కే అది
ఆ రెడీ చేసినాయి అన్ని పోతాయి అదొక పెద్ద ప్రాబ్లమ్
ఇంకా ఇంకా వాళ్ళు మొత్తం అన్ని పీకి పడేస్తా ఉంటారు ఆ ఫొటోస్ అ ఎకు ఉండ సరగా
ఉ
మెము చాల ఎక్పీరియన్స్
పాప పాప
ఆపాపాప
అ
మీస్బడ్ హస్బెండ్ వీకెండ్స్ వస్తే అ అక్కడప్పుడిక ను్ హస్బెండ్ వీకెండ్స్ వస్తారా మీ దగ్గరికి
ఆ అవునండి మనకి సాటర్డే సే స చ హ స సో ఆ టైం సింగిల్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకి బాగా బట్లాడుతు
అ
ఆ డాక్టర్ నీ బ్రతిమిలాడి పిచ్చుకుంట ఉంటది
అంతే
అ
మీ బాబు వంట ఫుడ్ ప్రిపేర్ చేయడం
ఆ సిక్స్త్ మంత్ అనుకుంటా కదా
యూ సీ సిక్స్త్ మంత్
ఫిఫ్త సిక్స్త్
అంతే
వినపడట్లేదు
సిక్స్త్ మంత్ అండి సిక్స్త్ మంత్
సిక్స్త్ మంత్
హ
అన్నప్రాసన ఆరో నెల అంటారు కదా
అదే అండి సిక్స్త్ మంత్
ఓకే ఓకే సిక్స్త్ సిక్స్త్ అంటున్నార నాకు ఫిఫ్త్ అన్నట్ టుగా ఇనిపిస్తుంది వాయిస్
మంత్
ఆ చెయ అన్నట్టే ఇగ చెయాలి అదొ చిన్న స్టెప్
బేబీకే అన్ని ఉంటాయి సెకండ్ బేబీకి ఇక అంత ఎక్కువ ఏం చాలా వరకు తక్కువ చేస్తారు కొంతమంది
అదే ఇంకా ఫస్ట్ మా వోడు ఫస్ట్దే నేమో ఓకే ఒకే బాయ్
అ